ఆ చెప్పు చెప్పండి ఏం చేస్తారు
హలో
ఆ చెప్పండి
బాగున్నారా
ఏం చేస్తున్నారు ఇవినింగ్ కదా అ బాగున్నాం టీ తాగిరా
తాగినం వాకింగ్ కూడ
హలో
ఆ తాగినం
హు ఎ
మార్నింగ్. కూడా అవుతుంది.
లంచ్ కూడా అయిందా అండి
ఆహా
అవునా మీరు రోజు వాకింగ్ చూసారా హ
ఏంచేస్తు
ఏం లేదండి కాలి ఏం చేస్తున్నారండి
ఎం లేదు పిల్లలు అన్నం తిట్టారు పైనే ఆలు,
ఆలుగడ్డనా మొత్తదే ఉండారా ఫ్రై చేసి పచ్చి పసుకిట్లాంటివి ఏమైనా చేసారా
బైజేష్ణ అద టమాటా పచ్చడా టమాటా పచ్చడా అంచుకు పెట్టుకోనిడి పెరుగు
ఆ అదేదో బావుండు ఇంకా బాగు కదండి
ఆ ఆ
హమ్
ఆ ఏదో ఇలా మట్లాైతుది తింటర్ ఇగ
అంతేనండి మ మేంగ కూడా ఇరట్నే అయిపోయింది ఇవాళ్ళ, రెండు రెండు కూరలు అయినా టమాటా కర్రీ వండాను, టమాటా కోడిగుడ్డు మా చిన్నతయ్య వచ్చింది మళ్ళీ టమాటా కోడిగుడ్డు ఉండిన బాగుండదని మళ్ళీ ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఉండినా రెండి కర్రీస్ అయినాయ్, ఈ రెండు రసయినా మా అత్తయ్య రెండు కూరలుం మాత్రమ్మా అ ఆ కూరలతోనే ఏండని చికెన్ వండింది ఇలా అయిపోయానాయి కూరలు, ఇక అయినా ఈవినింగ్ వండకుండా సరిపోతుంది లెండి సర తింత తింత ఆ చికెన్ తింతారు ఎగ్ కర్రీ కూడా ఇస్తంగనే తింటరు తెల్లందమ్మ అన్న చిన్న తెల్లం వ సున్నామే ఇక సరిపోతే మకో సాయంతం అనికి రే శ్రీరామనగర్ అండి ఎం అంతా ఏం చేస్తారో
ఏముందండి మాకు పడుతదో పడదో అసలిది అదే అర్థం కాట్లేదే పూజైతే ఇంట్లోనే వేసుకుంటాం అంటే మా ముందుగా
అవునా మీకు టైమింగా అండి ఇప్పుడు టైమింగా
ఆ
అవునా
అంతేముండదు ఇంట్లోనే
ఉహూ
గుడికెళ్తే ఎల్లోచే లేగాని దొడ్డొచ్చె ఎండుకు ఎల్లడమని
అవునా నేను కూడా వెళ్ళాలనుకున్నా భద్రాచలం వెళ్దామని ప్రిపేర్ అవుతున్నా ఏదైనా దేవుడు అనుకోవాలండి మనం రావాలని కాదు దేవుడు అనుకోవాలి నేను ఏదో వెళ్ళాలనుకుంటాన కూడా దేవుడు ఏం చేస్తాడో చూస్తా
మళ్ళీ బస్సు పడడం అంటే ఎత్తేయడం అట్లా ఇట్లా కూడా పోయొచ్చేదాకా మల్ల లాంగ్ దూరంగదా
అవును కానీ నాకు వెళ్ళాలని చాలా ఇష్టం ఉండేనండి చూస్తా దేవుని తలుసుకుంట వెళ్దాం అను కుంటాన్నా కొన్ని సక్క దర్శనం అయ్యేవరకైనా దర్శనం అయ్యేవరకైనా వెళ్ళాలి కదా అనిపిస్తున్నా
అవునా వెళ్ళండి మీరు వెళ్తరు కదా ఎప్పటికి
అవును సంవత్సరానికో ఆ కంపల్సరీ వెళ్తామండి కాపోతే ఇంట్లో ఎవరైన్నా ఒక్కరన్నా వెళ్లేది మా మావయ్య వెళ్లేది ఇగ మా మావయ్య వెళ్తాడు కంపల్సరీగా మేము కూడా వెళ్తాం అప్పుడప్పుడు
మీ అట్లయితే వెళ్ళాలి ఎవరో ఒక్కరైనా
ఉమ్
అందరం సారె
ఈ సమ్మర్ పిల్లలు ట్యూషన్ కి వెళ్ళారా
ఆ పిల్లలు ట్యూషన్ కెల్లారు ఇంకా రాలేదు వీళ్ళు ఇంకా రాలేదు పిల్లలు కొద్దిగా ఎయిట్ కట్లొస్తారు ఇవాళ వచ్చే వరకు ఆ లేదు ఒక్కరే వెళ్తరు వాళ్లు వచ్చే వరకు ఇగ వేస్తన లబ్ కొడతా ఉంటది
మీరేం చేస్తారు
ఏం లేదింగ ఫుల్ గా టి వి చూస్తా ఉంటాం
మంచి సినిమాలు వొస్తున్నాయాండి సమ్మర్ హాలిడేస్ గద
సమ్మర్ హాలిడేస్ కి
సమ్మర్ హాలిడేస్ కదా మంచి మూవీస్ ఏస్తున్నాడా అంటున్నా సినిమాలు
పిల్లలా బొమ్మలు చూస్తారు
ఉంటేనా త
ఆహా ఇష్టపడరు ఏదన్నా తనవాళ్ళకు నచ్చితేనే తీసు సరే
అవునా హ్మ్
లేకపోతే చూడాడు బొమ్మాల విస్తా అని చెప్పాడు హ్మ్ మా మావయ్య ఇస్తారైతే
స్కూల్స్ ఎప్పుడయిపోతాయండి ఎగ్జామ్స్ జరుగు
ట్వంటీ ఫోర్ కు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్ నుంచి హాలిడే ఇస్తారు వీళ్ళకి
అవును గదా మరి ఎగ్జామ్స్ అండి వీళ్ళకి మరి
ఇప్పుడు ఇవి అయిపోతే మళ్ళీ తర్వాత ఆ ఏప్రిల్లా ఫోటీన్త్ ఎందుకట్ల పెడతరు ఇయో ఇయి అయిపోయినాక ట్వంటీ ఫోర్ కు హాలిడేస్ ఇచ్చి మళ్ళా ట్వంటీ ఫైవ్ కో ట్వంటీ సిక్స్ కో రమ్మంటరు ప్రోగ్రాస్ ఇస్తరు ఇగ సెలవులు
ఊహూ
ట్వంటీ ఫైవ్ నుంచి త ఇప్పుడైనా అంతే సమ్మర్ హాలిడేస్ హ్మ్
హ్మ్ అవును
సి అయ్యారు
హ్మ్
హ్మ్
క్లాస్ వర్కు జరుగుతాయి అవును ఆ ప్రోగ్రెస్ కూడా
అప్పుడే ఇస్తారు ప్రీ ఫైనల్
హ
లాస్ట్ అంటే ఆప్పుడుంటాయి అయ్య ఒకటి రాస్తే అయిపోతున్నాయి అ అల చదువు సంవత్సరముంతా
అవును
అ
సమ్మర్ హాలిడే ఏటనే వెళ్తారా ఇంట్లోనే ఉంటారా
వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి ఆ సమ్మర్ హాలిడేస్ కి వెళ్తాం ఆ చెట్టు అట్లా వాతావరణం ఆ చెట్లు వాతావరణం అక్కడ చల్లగానే ఉంటంది చెట్ల కింద
ఆ
న్నంత కానీనేమో ఉడకపోతుది కానీ ఏమైనా ఫ్యాన్లు అవి ఇవి కూలర్లు వేసుకునింట అక్కడ ఏమో చెట్లే చెట్ల కింద చల్లగా ఉంటది అది ఒక వాతావరణం అది వేరే ఉంటది ఇక ఇంళ్లలోనే కూలర్లు ఫ్యాన్లు వాటి కందికెళ్ది కూడా ఉంటది ఇక ఏ చెట్టు కింద కూర్చోడం ఉండది
ఆ
ఏ గాలి ఉండది ఇగ
అవును
స్కూల్
అదే మంచిది
ఆ మీరు వెళ్తారా
ఆ వెళ్తామండి కానీ పిల్లలే వెళ్తారు ఎక్కువ పోయిన సార్ వెళ్ళాను కానీ ఈసారి మరి మా ఆయన ఏమంటాడో చూడాలి ఆ మా మమ్మీ వాళ్ళది కూడా పల్లెటూరే చల్ బానే ఉంటది పోయిన సార్ అట్లా వన్ మంత్ వెళ్ళాను మంచిగా అనిపిచ్చింది పైసా రే ఎట్లనో ఏమో ఆలోచిస్తున్నా వెళ్తేనే మంచిగా అనిపిస్తాయి కదండి మనకు కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటాం కదా అట్లా మనం కూడా రిలాక్స్ గా వెళ్ళాలి కదా వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది కదా అంటే ఎప్పుడు ఇంట్లోనే ఎలా ఉంటా
వచినప్పుడే కదా మనం ఎల్లేది ఎప్పుడిక్కడే ఉండేదనే ఎప్పుడు ఉండేదనే ఇలా
అవును
అందుకే మేమాప్పుడు హాలిడేస్ ఎక్కువ పోతాం ఇగ ఊకె ఉ పోము పోయినా కూడా అట్లా ఒక రోజు పోయి అట్లా వచ్చేసిడే
ఇంగో కన్నయ్య
అవు హాలిడేస్
నిన్నేపిస్తారా ఓకే ఓకే ద
అ
మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే మంచి ఆవులు ఉంటాయి ఇక వాటిని చూసుకుంటే మా పిల్లలు మస్తు ఆడుకుంటారు అవి పొద్దుందక మిద వేస్తే ఇక మా కన్నయా అయితే వాటి కోసం ఆవి ఎప్పుడొస్త ది ఆవు ఎప్పుడు వస్తుంది ఆవు ఎప్పుడు వస్తది అని వెయిట్ చేస్తా ఉంటాడు అండి
అవు పాలిస ఇంకా వెయిట్ చేస్తా ఉంటాడు మళ్ళీ వంటకి కూడా వెళ్తాము ఇప్పుడు అందరు పిల్లలు ఇట్లా అందరు ఉంటారు కదా
ఉహు
అప్పుడప్పుడు వెళ్తాం
ఆ అవునా అట్లా బాగుంటది
అవునండి మంచి
అవును బాగుంటది అట్లా అందరు కలిసి వెళ్తే
మ్మ్ మీరు ఉండగల్తర అందరు కలిసి
ఉ ఇ అట్లేం బోర్లే ఎక్కడగాని ఈ ఇంట్లోనే ఏదైనా అక్క వాళ్ళ పిల్లలు వస్తారు ఇగ అందరం కలిసి ఉంటాం ఆ ఉంటాం అందరు ఉంటరు పిల్లలు అడ గ్రౌండ్ ఉంటది మాకు అక్కడ ఆడుకుంటారు ఆ మాకు ఎదురుంగనే గ్రౌండ్ ఉంటది ఆ అళ్ ఇ ఇతర ఇగ పిల్లలంతా అక్కడ వచ్చి ఆడుతంటారుగా అవుపడుతది బోరు కొట్టది ఆ బోరు కొట్టది అసలేంది అవుపడుతనే ఉంటది మాకు ఇంట్లో ఇక దాక పిల్లలాడేది దగ్గర మధ్య త్తనే రోడ్డు
హ్మ్ అదే బెటర్ అండి
ఆ అవును సర్లే ఆ